హలో
ఎలా ఉన్నారు
అవు
హలో
చెప్పండి
ఆ నేను ఇవాళ హెల్తీ లైఫ్ స్టైల్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను
మాట్లాడండి
హెల్త్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ బాగుంటే మనం హ్యాపీగా ఉంటాము
అవును వెల్త్ ఇస్ వెల్త్
అంతే ఇగ
అంతే అండి హెల్తీ ఫుడ్ తినడం చాలా ముఖ్యం ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి జంక్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు
వన్ పర్సెంట్ రాైస్ తింటే ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాస్ తింటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖరీస్ు తినను
వా ఓకే అండి జంక్ ఫుడ్ కూడా ఎక్కువగా తినొద్దు అది హెల్త్కిి మంచిది కాదు
అవు
ఇంకా డైలీ ఎక్సర్సైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్
యోగా చేయాలండి సూర్య నమస్కారాలు చేయాలండి రోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల చాలా ఆ ఆరోగ్య సమస్యలు చాలా తీరిపోతాయి ఆరోగ్యం చాలా బాగుంటుంది
కరెక్టే ఎక్ససైజ్ వల్ల బాడీ యాక్టి్ యాక్టివ్గా ఉంటుంది మరియు స్ట్రెస్ కూడా తగ్గుతుంది
యోగా యోగా కూడా చేయాలి మెడిటేషన్ కూడా చెయాలి
అవును మెడిటేషన్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది
అవును
ఎక్స్ ప్రాపర్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ డైలీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ మన నిద్ర కావాలి
అవునండి కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో నిద్ర చాలా పెద్ద ఎ ఎర్లీ గోటు ఎర్లీ బెడ్ గో వేకప్ టు ఎర్లీ మార్నింగ్ అన్నట్టుగా అసలు ఇప్పుడు ఎవ్వరా దానిని పాటించట్లేదు లేట్గా పడు పోవడం లేట్గా లేవడం చేస్తున్నారు తొందరగా పడుకోవాలి తొందరగా లేవాలి అదే ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యాలు దాని వల్ల కూడా చాలా క పాడవుతున్నాయండి లేనిపోని రోగాలు లేటుగా పడుకోవడం లేటుగా లేవడం
అవును హెల్త్ హ్యాబిట్స్ ఫాలో అయితే మనకి కూడా డిజీజ్ రావడానికి ఛాన్సెస్ తగ్గుతాయి
అవును
స్మాల్ హ్యాబిట్స్ చేంజ్ చేసినా మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది
అవునండి ఒక్కొక్కటి ఒకటి రోజు ఒక రోజుకు ఒకటి పెంచుకుంటూ తగ్గించుకుంటూ అలా బ్యాడ్ హ్యాబిట్స్ తగ్గించుకు పోయి గుడ్ హ్యాబిట్స్ పెంచుకుంటూ పోతే హెల్త్ మంచి ఉం
హెల్తీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడం చాలా మంచిది
అవునండి చాలా థ్యాం వెల్కమ్